హ వినిపిస్తుందా అండి మీకు వినిపిస్ తున్న నే ఏం చేస్తునన్నారండి అన్నం ఆ ఖాళీగానే ఉన్న అన్ని ఏం జెయల నో ఒక ఫంక్షన్ పోదాం అని చూస్తున్నా అవునా ఏం ఫంక్షన్ అండి ఒకటి సారీ ఫంక్షన్ ఉన్నది పోదామని చూస్తున్నా అవునా అండి ఉమ్ మీరేం చేస్తున్నారు మేము ఏం లేదండి ఇప్పుడే మా ఫ్రెండ్ మాట్లాడితే మాట్లాడుతున్నా ఉహు ఎక్కడ తిన్నారా ఆ తిన్నాం తిన్నాం అండి మీరు తిన్నారా ఉ తిన్నా సమ్మర్ ప్లాన్స్ ఏంటి ఉ సమ్మర్ సమ్మర్ అనంగనే గుర్తొచ్చేది ఏంది అండి ఉ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఉ స్విమ్మింగ్స్
ఆ ఇకంత
ఇంకా చల్ ఎండాకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటామండి ఫుల్ బాగుంటది. ఊ అవునవును ఊ ఆడుకుంటారు. మేము అయితే సమ్మెర్ అనగా మా చిన్నప్పటి జ్ఞపకాలు గుర్తుకొస్తం యి గోలీలాట, అవున గోళీలాట నాకు కూడా తెలుసండి ఎట్ల ఆడుతారు. ఎట్లాడతారుంటే టూ త్రీ టైమ్స్ అది మన అంటే గ్రౌండ్ ఆఫ్ ఒకటి ఉంటది. బద్దె ఆట ఒకటి ఉంటది ఆ ఇంకోటి మనలూట్చ్చ ఆట ఉంటుంది అవునా ఆ ఒకటి వచ్చేసి సమ క్రికెట్ ఆడతాము క్రికట్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు కానీ, నాకు క్రికెట్ ఆడటం రాదు. నేర్చుకోండి ఎందుకు అంటే నాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరని నేర్పిస్తర నాకు ఆ ఎందుకు నేర్పియ్యం నేర్పిస్తా మీ ఊరికి వచ్చినప్పుడు నాకు నేర్పియండి. ఆ నేర్పిస్తాండి రండి మీరు అడ్రస్ కూడా చెప్తా రండి. ఆ చెప్పండి మీరు మీరు ఆ క్రికెట్ ఎట్లా ఆడాలో చెప్పండి. ఆ చెప్తా చెప్తా ఇప్పుడు సమ్మర్ లో మీకు సమ్మర్ లో ఫ్రూట్ దొకుతాయా, ఆ ఇక్కడ దొరకవు మా తాత తెస్తాడు. మీ తాత ఏమేమి తెస్తాడు? పుచ్చకాయలు, మామిడికాయలు మీకు అవి తెలుసా అండి. ఏంటి ముంజలు, ముంజలు, తాటిమంజలు, జన్నపండ్లు ఈత పళ్ళు ఈతపల్లు తెల్వదం అంట నాకు ఈతపళ్ళు ఎంత తెలవద ఉ హు రల్ అలా ఆ చిన్న చిన్న ఆప చిన్న చిన్న కాయలులాగా ఉంటాయి. ఏమన్న టెన్ రూపీస్కి గ్లాస్ పొస్తారు. అవునా తెలివదండి. నల్ళదా పనిలేద అంటరు
పెళ్లితే పండ్లు నల్లతే పండ్లు తెలివదండి
తెల్వాదా మీ వల్ల నేను నేర్చుకునేలేండి తెల్లి ఇత ఈత పళ్ళు ఉంటాయ అని ఉంటాయని నేర్చుకుంట క తెలుసుకున్న అనాలండి ఓకే తెలుసుకున్నా మాకు ఇవన్నీ తెలియదండి అయయ్యో మరి ఏ మాట్లాడాలో కూడా అర్థంమవుతలే మీతో మాట్లాడుతుంటే అవును అదే మీ అమ్మమ్మలుఊకి అంటే చి పోయినప్పుడు చిన్న చిన్న జ్ఞాపకాలు ఉంటాయి కదా నేను ఇక్కడ అలా చేశాను ఇలా చేశాను నేను ఆ ఇలా ఉండేవాడిని అలా ఉండేవాడిని ఏమన్నా ఐడియాస్ ఉంటే చెప్పొచ్చు కదా
ఆ చెప్తాండి ఏముందండి చిన్నప్పుడు మా దో అంటే మీ మామమ్మళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఉండేది అక్కడ వెళ్ళి ఆడుకునేది ఒక బొమ్మల ఆట బొమ్మల ఆట ఆడతాం సూపర్ ఉంటదండి
ఇం బిల్ల ఆట ఆడతాం తోకుడు బిళ్ల ఆట ఐదు రాళ్ళ ఆట ఐదు రాళ్ళు ఐదుగురు ఆట ఏవేమో ఉంటాయి ఐదురాళ్ళ అంటాయి కదా కచ్చాగిిల్ళలు ఉంటారు వాటిని ఓ కచ్చగిిల్లలు అంటారు నాకు తెలివదండి కచ్చ గిల్లలు ఉంటదు కొత్త చెెమంటలు పచ్చి సంటరు ఎన్న ఆట ఆడతారంండి ఇన్క హలో మల్లంకోటి ఎక కొంె చిన్నప్పుడటు పంటది ఆ ఏద ఉంటంటది కుంటూ కోది మ చాల ఉంటది అంటే ఇవన్నీ చూస్తుంటే మీరు ఆల్మోస్ట్చ్చు విన్న ఒకసారి అంటే మీరు సిటీలో పుట్టిన పెరిగి లా అమ్మమ్మ ఇంటికి ఇప్పుడు ఒక్కసారి అట్ చుట్ట చూపు లాకపోయి అసారిన్నటుగానే ఉండరు అన్నది అర్థమవుతుంది హలో అవునవును మేము ఎప్పుడో ఒకసారి పోతాం సమ్మర్ సమ్మర్ హాలిడేస్ ఆ చెప్పండి మీ నాన్నగారు ఏం చేస్తారు మరి మా నాన్నగారు వ్యవసాయమే చేస్తారంండి వ్యవసా అంటే ఏమేమిేస్తారు మన వ అంటే కదా కొన్ని మొక్కజొన్న కనుకులు వేస్తారు ఇంకా వరి వరి బియ్యం అ రి ఇంకా జరేంస్తరుం పంస్త నాకంటూ ఏం లేదండి వ్యవసాయం లాంటిది ఏం లేదు కానీ ఫ్రెండ్స్ వాళ్ళ ఉన్నది ఫ్రెండి నేను ప్రెంట్ అయితే ఏ టు జెడ్ వర్క్స్ అని చేస్తాండి ఉహు ఏ టు జెడ్ వర్క్ చేస్తాను మాకు చెప్పండి ఇలాంటి మేము చేసుకుంటాం జాబ్లు కన్ఫర్మ్ చె చేస్తాంది చెప్ చెప్తాను కూడా నేను చేసి మీకు చెప్తాను ఓకే అండి ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తేనే కదా నమ్మకం మీరెందు టెన్షన్ పాడుతున్నా కొంచెం ఫ్రీగా ఉండండింత టెన్షన్ టెన్ మాట్లాడుతున్నారు నేనేం టెషన్ ఉందండి నాగంటే టెన్షన్ ఎక్కువండి కొంచం ఐ బీపీ ఎక్కు బీపీ కూడా ఎక్కువ వస్తుంది ఒక్కసారి అంటేంచెం ఉప్పు కారం తాగిస్తే బాగుంటంది కదా ఆ ఇప్పుడు చెప్తిరీ కదా మా అమ్మకి చెప్తా నిన్నే తక్కువ చేసుకని అయ్యో లేకపోతే అట్టి పనులు లాంటివి ఏమైన్నా తినండి కొంచెం అట్టి పనులు లాంటివి ఏమైన్నా తింటే కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది కదా అవునా అంటే మీ గోల్స్ ఏమింటాయి అండి అంటే ఫ్యూచర్ గోల్స్ ఫ్యూచర్ గోల్స్
నా ఫ్యూచర్ గోలు నన్ను పెళ్లి చేసేయండి నాకు పెళ్లి కావాలి
రామ రామ అది ఒక్కటేనా మీకు ఉన్నది హలో ఫ్యూచర్ గోల్ ఏంటండి అంటే పిచర్ గోల్ అ మీ అంటే నికు మీ ఫచర్ గోల్ నాదా నా ఫ్యూచర్ గోల్ వచ్చేసి ఆల్రెడీ ఒకటి నా బైక్ ఒకటి ఒకటి నాది మహేంద్ర త్రారా కారు ఉ ఈ రొండు కొనాలిన్నది కాకపోతే ఒకటి సక్సెస్ ఇంకొక టూ మంత్స్ లో ఒకటి బైక్ ఫుల్ఫిల్ అవుతుది అది అయిపోయినాక సిక్స్ మంత్స్ లో మైన తర ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి కొనుకుందాం అని చూస్తున్న అవునా హ్మ్ అక్కడనే సంగారెడ్లోనే మా బ్రదర్ వున్నడు ఏమో పైసల్తేముందండి చింత చెట్టు ఎక్కి దులుథాయ్ రళ్తాయి ఉహు చి చెట్టు కాదు పైసలు కరూవ మన దగ్ర పైసలు పొల్లు పైసలు లేకుంటే ఈ రోజులలో మాకు, పైసలేంది సొసైటీ లో మనకు వాల్యువే లేదు, అప్ పైస కోసమే మనం పరిగెడుతున్నాం హ్మ్ ఏమన్న మీ ఫ్రెండ్స్ ఏమనె అదే ఆ తిండి కావల్ ల్సింది ఏంటి మనం కొనాలంటే పైసే గదా మరి నేనన్నదిగున గాదే మరి అది నువ్ అప్ పైసల్లేంది నువు ఏది కొన లేవు ఏం లేవ్ నీకే ఫ్రెండ్స్ ఉన్నరా అవునా ఎ కారు కొంచెం ను వ్ వాళ్ళకు దూరంగా ఉండు ఎందుకంటే ఏ కారు ఏంది చెప్పు ఎట్లా ఉండాలి చెప్పు దాని పేరు చెప్పునువ్ బెంజా ఆ థర్టిఫైవ్ పెట్టుకోండి థర్టిఫైవ్ లాక్స్ గోల్ పెట్టుకొని మంచిగా చదువుకుని జాబ్ వస్తె ఒక పెళ్ళ ఉంటది
మా ఆస్తి అమ్మిన కూడా ముప్పై ఐదు లక్షలు రావండి
అసలు రావండి అయ్యో నిజమే అండి మరి నిన్న అమ్మినా కూడా నేను సంపాదించి కొనుక్కుంటా ఖచ్చితంగా నీ హస్బెండ్ ని కొను కోనుకుడానికి నీకు్ ఒక యాభై లక్ష అరవై లక్షలు అయితటుంది కదా ఎవరిని మీ పిస హస్బెండ్ ని కొనుక్కకుడానికి ముప్పై యాభై లక్షల దాకా అతాయి కదా అదే ను ఊరికి ఏదరు కట్నం ఇయ్యమండి వాళ్ళే మాకు ఇస్తారు కట్నం ఆ నిజమే మీలాంటి స్వీట్ వాయిస్ ఉన్నోళ్ళని నే తీసుకపోతడులే రె కట్ అవునండి మీరు అట్లా మాట్లాడకండి నాకు నవ్వొస్తుంది. మరి మీరే అట్లా మాట్లాడుతుంటే నీతో అవునా మాకు ఇరవై ముప్పై లక్షలు ఏదురు ఇస్తా చేసుకుంటాము మేము ఖచ్చితంగా ఆహా అ అంటే మరి ఆకొచ్చి మూడు మీద పడ్డా మూళ వచ్చి ఆకు మీద పడ్డా ఎట్లయినా ప్రమాదం అయితే ముంచుకొస్తంది కదా హలో నాకు ఇక్క ఇష్టం నాకు అర్థంమవుతుంది మీరు ఇట్లా మళ్ళా మళ్ళా గుచ్చక ఆ హ్మ్మ్ ఆకు నేనే ముళ్ళను నీనే అంట మాట ఇక్కడ మ్మ్ ఎట్లాంటుంది మీ కాలేజ్ ఎట్లుంటుంది అంటే మన ర్యాగింగ్ ఉంటుందా అంటే లవర్ స్కాడ్ ఉంటుందా ఆ స్టూడెంట్ ఫరేన్ ఫౌండేషన్ మా కాలజ్ చాలా బాగుంటది మా కాలేజ్ బాగుంటదండి నూట అరవై ఎకరాలు ఉంటది మ్మ్ అలా క్యా అన్ని చెట్లే ఉంటాయి మామిడికాయ చెట్లు దానిమ్మ చెట్లు కంపస్ క్యాంపస్ కూడా బాగుంటదండి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయండి జాబ్లు ఉంటాయి ఇక్కడ మంచి చదువుకోవచ్చు ఇక్కడ హ్మ్మ్ ఇంక లైబ్రరీ ఒకటి ఉంటందిండి ప్రశాంతంగా చదువుకోవచ్చు అక్కడ ప్రశాంతంగా క్యాంటీన్ ఉండదా క్యాంటీన్ ఉంటదండి కానీ అక్కడ ఏం మంచిగా దొరుకవు ఎందుకు ఏమో అండి నేను ఒక క్యాంటీన్ పెడదాం అనుకుంటున్నా వీళ్ళని చూసి నాకు తినబుద్ది అయితలే వాళ్ల అయి అంటే వాళ్ళంటే మీ పక్క ఫ్రెడ్స్ళ్ళకి త క్యారజ వాలా తీసుకునింటున్నా ఆ తినుధి ఎలా అే ఆహా లేదు మా హాస్టల్ లో ఫుడ్ పెడతారు అనమాట హాస్ట ఫుడే తింటా పప్లంట్వచ్చు కదా హస్టల్ పోటుం బవాల ఇప్పుడు కంప్లైంట్ ఇస్త అయిపోతుంది కదా ఎన్నిసార్లు చెప్పినా మా సార్ వినడండి అట్లా అక్కనే వండుతాడు చెత్త చెత్త ఫుడ్ హ్ మన ప్రిన్సిపాల్ ఒకసారి నెంబర్ వాట్సాప్ చేయండి నేను మాట్లాడతా.
ఉ సరే అండి మరి
థ్యాంక్ యూ ధన్యవాదములు. ధన్యవాదములండి.